హలో
ఆ హలో అండి చెప్పండి.
హలో అండి హాయ్ అండి అంత బాగున్నారా అండి?
ఆ బాగుందండి. మీరు బాగున్నారా?
మ్మ్ బాగున్ననండి. ఏం చేస్తున్నారండి?
ఇప్పుడేనా అండి వా మిషిన్లా బట్టలు యేశినా. ఈ రోజు శనివారం ఒకవేళ కరెంట్ పోతదేమో అని, బట్టలేస్
సెకండ్ సటర్డే అండి ఏమన్న ఇవళ్ళ
లేదండి ఎందుకో ఏమో మా ఏరియాలో బాగా పోతుంది కరెంటు చాన అంటే చానా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాంచెల్లి అయితే ఘోరంగా కరెంట్ పోతుందండి.
అవునునండి అసలు ఎందుకు అసలు ఆ ఓటు ఎందుకు ఏసిళ్ళో, అసలు ఆయనెందుకు గెలిపిచ్చిళ్లో గానీ, అన్నిటికి అన్నిట్ల లాస్ అవుతుంది. అసలు అన్నిట్లో వేస్ట్ అసలు ఎందుకు ఆన్ని తీసుకొచ్చి పెట్టిళ్ళండి అసలు ఆని.
ఏమో అండి మాకైతే నిన్నయితే పొద్దున ఎనిమిది గంటలకు పోయి, మధ్యాహ్నం రెండయ్యిందండి రెండు కాదు మూడయింది. మళ్ళా మూడయినంక వచ్చింది మళ్ళ గంటకోసారి గంటకోసారి పోతూనే ఉన్నదండి కరెంటు. అసలు ఈ ఎండాకాలం ఎట్ల ఎళ్తదో ఏందో అసలు ఏమ్ అ ర్థమైతలే
వేస్ట్ అది కరెంట్ బి కరెంట్ బిల్ జీరో కరెంట్ బిల్ అంటడు. జీరో కరెం బిల్ తీసేతాంలో ఫ్రీ బస్ అంట ఫ్రీ బస్ ఎందుకు పెట్టిన అర్ధం కావట్లే. ఆ అది కూడా ఇప్పుడు తీసే దా దానికి ఏదో ఇప్పుడు సపరేట్ కార్డు అంటా అండి. దానికి అవసరం అండి అంతా అంత ప్రియారిటీ ఇచ్చి అవసరమా దానికి
కాదండి ఇప్పుడు ఇవ్వచ్చు, మహిళలకు ఇవ్వచ్చు. ఎవరైన్నా పని మీద వెళ్లే వాళ్ళు, జాబ్ పర్పస్ గా వెళ్ళలే వాళ్ళు. ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి గాని, ఎవ్వరు పడితే వాళ్ళకి ఇస్తే ఇక్కడ నుండి అక్కడికి ఎక్కడు స్టెకన్ స్టాప్ కు దిగుడు. అయ్య అయ్యో అసలు చెప్ చెప్పాలంటే అసలుకి ఇవ్వాలి. కానీ ఒక లిమిట్ లాగా ఇవ్వాలి. ఇప్పుడు మొత్తానికి ఫ్రీ బస్ అంటే పాప మగవాళ్ళకయితే సీట్లే దొరుకుతలేవ. మొత్తం మా వాళ్ళే కూర్చుంటన్నారు. అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదండి. ఈ ప వాళ్ళు కూడా తె మనం మన్న ఫ్రీగా ఎక్కుతున్నాం వాళ్ళయితే ఇంకా టికెట్ పెట్టి ఎక్కుతున్నారు. వాళ్ళ కూడా జాతన కావాలి.
అయినా వేస్ట్ అండి అసలు, అయినా పెట్టుడు వేస్ట్ ఎందు ఇదివరకు మనం టికెట్లు పెట్టుకోలేదా, పోలేదా ఇప్పుడు చూడండి. ఎంత కొట్టుకుంటున్నారు. అసలు అవసరమా అంతా కొట్టుకు అదేమన్నా సీట్ మనక ఏమన్నా దాని ఏమంటారు. గవర్నమెంట్ సీటా లేకపోతే ఏం సీట్ అను ని అంతగానో కొట్టుకుంటాలో అర్థం కావట్లేదండి. అసలు దాక అంత ప్రియారిటీ అండగా ఒక సీటుకే బస్ సీటుకే. జుట్లు పట్టుకొని కొట్టుకుంటానరండి మొన్న ఒక బస్ చేకి నన్నేను ఘోరం అసలు ఘోరం కొట్టుకుంటున్నారు అసలు ఎందుకు. ఇ ఈ సీట్ ఈ ఈ సీట్ల కొరిక ఏదన్నా గవర్నమెంట్ జాబ్ సీట్ అనుకుంటాన లేకపోతే, ప్రైవేట్ జాబ్ సీట్ అనుకుంటాలో అకతే అసలు అర్థమే కాలేదండి. ఎందుకన్నా వీడు తీసుక సీట్లు ఇచ్చినా నాకు అర్థం కాలేదండి. అట్లా అనిపించింది నాకు, అసలు వేస్ట్ అనిపించింది బస్సు ఎక్కిన ఎందుకు వేస్ట్ గా ఇ అనుకున్నానుయితే తరజతే
హుహ్హ్ అట్లనే ఉన్నదండి పరిస్థితి మనం నేను కూడా చూసినా అసలు ఏం ఎక్కడమ్ అండి ఏం కొట్లాటలు వామ్మో ఇక ఆ బస్సు కాకపోతే ఇక ఆ రోజు వేరే బస్సే రాదనుకుంటారు. ఎన్నో లెక్కలేను బస్సులు పోతాంటే వత్తా అంటే మళ్ళీ అది లోకలేనండి. ఇప్పుడు వరంగల్ ఎక్కుతారు. కాజుపేట్ల దిగుతారు కావచ్చు ఎందుకు ఈ తరకాయ నొప్పి వాళ్ళకు. కనీసం వాళ్ళు కూడా ఈ ఒక్క బస్సు మిసే పోతే ఇంకొక బస్సు ఎక్కుతామ అన్నట్టు కూడా లేనే లేదండి. వాళ్ళ పరిస్థితి ఇక ఇదే ఆఖరి బస్సు ఇక రేపటి నుంచి బస్సులు రావ అన్నట్టు ఒకటే కొ కునుడు అయ్య అయ్యో అది చూ వని అయితే మస్తు చిరాగా అనిపించిందండి నాకు కూడా
నాకైతే పిచ్చిలే లేసింది అసలు. ఆ రోజు నేను బస్ ఎక్కినా నేను బయటికి పోయేదిండే బస్సు ఎక్కినా అతే కండక్టర్ అయితే ఘోరంగా తిడుతున్నాండి. అసలు బస్సు సీట్ మొగోళ్ళకి సీటు లేకుండా తీసుకొచ్చి మీరు ఇంత గలీజుగా మా ఎట్లా అంటే వేస్ట్ గా అసలు ఆడోళ్ళని అందరు కలిపి తీడతానుండి నత అన్నా వేస్ట్గా మీరు తీసుకొచ్చి ఇంత మందిని నిల్చోబెట్టిళ. ఆల్రెడీ బస్సులు నిండే ఉంది కదా మీరు బస్సు ఎందుకు ఆపిల్ళ అని అందరు అట్లా కూడా గొడవ పెట్టుకున్నారు. ఆయన తటి వేస్ట్ అసలు నిజంగా ఇది ఎందుకు ఇప్పించిన అర్ధమే కాట్లేదు సార్
హుహు అంతే ఎందుక అండి ఇప్పుడు గెలిచిన ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వ వచ్చినక కొన్ని అమలు చేస్తా అన్నారండి. అళ్ళ ఒకటి ఏంటంటే ఇల్లులు అన్నారు ఇల్లులు చక్కగా లేని లేవు సబ్సిడీ అన్నారు. కొంతమంది పడతానే కొంతమంది పడతలేరు. జీరో కరెంట్ అంటాడు, జీరో కరెంట్ అంటాడు ఒక్కొక్కసారి కరెంట్ ఉంటది ఒక్కొక్కసారి ఉండనే ఉండదు. మళ్ళంగ ఒకటి ఇంకొకటి ఏమో చెప్పిండండి రైతు భరోసా అన్నాడు అది దాని గురించి అంతంత మాత్రమే ఆ ఇప్పుడు కాదండి ఇప్పుడు గృహలక్ష్మి అని చెప్పేసి రెండు వేల ఐదు వందల పతకం అన్నారు అది ఇస్తే ఆడవాళ్ళకి ఎంత నయం అండి చెప్పండి ఎందు కంటే ఇంట్ల పరిస్థితుల వల్ల బయటికి పోయి జాబ్ చేసే ఆడవాళ్ళు అయ్యో వచ్చినాక మా పిల్లలు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని అట్లాంటి ఆడవాళ్ళు ఉన్నారు బయటికి పోలేక కనీసం వాళ్ళకి ఆ రెండు వేల యిదు వందలు ఇచ్చినా కూడా వాళ్ళ పిల్లకో దేనికో దానికో వాళ్ళు ఉపయోగిస్తారు కదండి ఫ్రీ బస్ నుచ్చి ఏం చేస్తాడుండి ఉట్టిగా టైం పాస్ ఆడవాళ్ళు ఎక్కుతారుళ్ళు దిగుతారుళ్ళు
ల్ంట ఇన్ని పతకాలు పెడితే ఓటే ఓటేస్తారు కదా అనుకొని పిచ్చి జనాలు నమ్మి ఓటేసిళ్ళు ఇప్పుడు తీర కొడితే అన్ని బద్దలు ఆడిను అన్ని నమ్మకం పెట్టిం అందరి మీద ఇ న నేను ఇస్తా ఇవి ఇస్తా అది పెట్టిస్తా ఇది ఇస్తా అని అందరి మీద నమ్మకం పెట్టిచ్చిండు కథం మోసం చేసి ఆడికి ఆడికి అది అయిపోయింది కానీ పిచ్చి జనాలు అంతా నమ్మి వేస్ట్ చేసిండండి మనకి తోటు చంగా ఏ అసలు ఇప్పుడు పింఛిని ముసళళకి నాలుగు వేలు పింఛన్ చేస్తాన్నారు ఇప్పుడు అంతే రెండు వేలు వస్తాంది అసలు వాళ్ళకన్నా కొంచెం వాళ్ళ వాళ్ళని చూసన్న వాళ్ళకన్నా పింిన కొంచెం మంచి అయిపో కదండి మన మనదంటే సరే ఫ్రీ టికెట్ బస్సు ఒకసారి ఉంటది ఉంటదు తర్వాత ముచ్చట కానీ ఇదైతే వాళ్ళ అైతే లైఫ్ లాంగ్ కనీసం ఉన్న రోజులున్న వాళ్ళకి అది కొంచెం సేఫ్ అవుతుది కదా అండి దానికో దేనికో సర్కుల్ కాన్నో దేనికో దానికో వాళ్ళకంటే ఎవరు ఆధారం ఉండదు కదా పిల్లలు చూసుకోరు కొందరు కొందరికి తిండి బట్ట అన్న కూడా ఇబందింది కదా
ఇట్లా ముస్లింలకు నాలుగు వేల పెన్షన్ వృద్ధులకు మళ్ళ మళ్ళ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అని చెప్పేసి సింగిల్ బీడో మహిళలకు అదో నాలుగు వేలు పంపాలయితే ఎంత ఎదురు చూసిళ్ళండి వాళ్ళు కూడా ఆశపడరా అండి ఆశ పడకుంటడా అయ్యో ఈ నెల ఇస్తారు వచ్చే నెల ఇస్తారు అని చెప్పేసి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది అది ఎంత అన్యాయం అండి ఆ మాట ఆ పథకం నువ్వు స్టార్ట్ చేయకపోయినా పర్లేదు పాప వాళ్ళు వాళ్ళ పరిస్థితిలో వాళ్ళు ఉండేది వా వాళ్ళ ట్ల వాళ్ళు ఉండేది ఇప్పుడు నువ్వు చెప్పినవ్ ఆశ పెట్టివు మొన్న ఒక ముసలామే ఆ అన్నది అయ్యో మాకు నాలుగు వేలు ఇస్తా అన్నారు బిడ్డ ఇంత వరకు ఇయనే ఇయట్లేదు ఆ నాలుగు వేలు ఇస్తే మాకు దేనుకో దానికి ఉపయోగం అయ్యేది కదా అని చెప్పేసి ఆ ముసలామ్మ మాట్లాడుతా అంట అనయితే నాకు కూడా మస్తు బాధ అనిపించిందండి అసలు ఆ పథకం నువ్వు స్టార్ట్ చేయకపోయినా పర్లేదు కాను ఎందుకండి ఇప్పుడు స్టార్ట్ చేసి మనుషులో కాషా పెట్టి ట్టేసి మళ్ళా ఇప్పుడు వాళ్ళు నిరాశ పడత అంే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది
వాళ్ళు ఇప్పుడు ఇస్తాను ఏమో కొ కొందరు మతి సీమతం లేని వాళ్ళు ఇ ఇస్తరేమో ఇక ఇస్తల వచ్చిన నలువేలు ఏమో ఇక అదే అదన్నా ఆశతోట కొద్దిస్తుేమోని ఆశ పడుకుంటూ కూర్చుంటానుండి వాళ్ళు చేయబట్టి ఇప్పుడు అంత ఆశ పెట్టాడు అవసరమా మనకి రాకపోతేనేమో కోవాల్సిందంది నువ్వు ఏ పైసలు ఇచ్చి ఓటేయించుకున్నా న అడుతుది కాని ఇన్నిషలు వేటెడ్ అవసరమా
మళ్ళా ఇది కూడా అండి మళ్ళ సిలిండర్ కూడా మళ్ళా సబ్సిడీ అన్నాడు మా కొంతమంది వాడతానే కొంతమంది పడతలేరు మళ్ళ మళ్ళ ఏమంటారు కొన్ని రోజులు పడతాయి మళ్ళ కొన్ని రోజులు కేవైసి అని అంటారు ఏదో ఒకటి ఏదో ఒకటి దాని అక్కడిక స్టక్ చేయాలన్న లేదండి అక్కడ నాపేయాలను ఏదో ఒకటి చేస్తూనే ఉంటారంండి వీళ్ళు ఏది కరెక్ట్ గా ప్రాపర్ గా లేనే లేదు ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్రభుత్వం వచ్చినా కొంచెం మంచిగా ఉంటదేమో కానీ ఈ ప్రభుత్వం అయితే అసలు ఏం అర్థం కావట్లేదు
ఇది వరకు ప్ర ప్ర ఇది వరకు ప్ర ప్రభుత్వంట్ నండి దీనికంటే ఆశ పెట్టియలేదు కాకపోతే అమలు చేస్తాన అయితే చేసిండు కొన్ని అతే కొన్ని వాటికైతే అమలు చేస్తానని చేసిం కానీ ఇంత ఆశ పెట్టి మా బాహ గుతారు అనుకోలేదు అసలు ఇట్లాంటి ప్రభుత్వం లేకున్నా మంచిది అసలు
ఏమో అండి ఏ ఏం ప్రభుత్వాలు ఏమో కానీ అర్థం కాకుండా ఉండ పరిస్థితి
చ అది మన ఇప్పుడు హ్యాండిక్యాప్ ళ కూడా వాళ్ళకి సిక్స్ థౌసండ్ చేస్తాఅన్నాడంట న నేను అసలు ఇన్ అది ఎందుకు ఆశపడుడు ఎందుకు వేసీలో అసలు అంతగనం ఏం చెస్తాన ఇది వరకు ప్రభుత్వం ఈ కన్న పెట్ట అనుకోని ఎత్తే కొంచెం బెటర్ గా అవుతుదేమో అని ఫ్యూచర్ లో ఎమన బాగుంటదేమో అనుకోని ఒక్కొక్కలు వేసిలుగానీ కానీ అ అది రాదు ఇది పోదు ఇంక కళ్యాణ లక్ష్మి అన్నారు ఆ కళ్యాణ లక్ష్మి కూడా అంతే ఇంకా కళ్యాణ లక్ష్మికి లక్ష యాభై వే తులం తులమిస్తా అన్నాడు బంగారం ఆది అటే ఇంతవరకు పెళ్లయినోళ్ళు ఇప్పుడు అప్లికేషన్ పెట్టే దాకా వాళ్ళ చుట్టే తిరుగుడ అయితంది కానీ అది వ్వోచుడులేదు ఏం లేదు గంతే అదటే ఒకవేళ మా ఆంటే లక్ష్మిస్తే ఇస్తారు కావచ్చు బంగ తుల బంగారం ఇత రండి ఎవళ్ళన్నా లక్ష ఇయంగా తులం బంగారం మళ్ళా పైగా తు లక్షకి యాభై వేలు అంట
ఏమో అండి వాళ్ళు ఏం అబల్ వాళ్ ఏం అవ అమలు జేస్తరో ఏం జరుగుతారో అసలు ఏం అర్ధం కావట్లేదు మొన్న కూడా అండి ఇట్లా అదేంటిది పెంకుటిల్లులు ఇట్లా కూలిపోయినట్టుండి వర్షాలకు ఇబ్బందయి ఏమన్నాయె అట్లాంటి ఇల్లులుం టయి కదా అట్లాంటి ఇల్లులకు మళ్ళా మేము డబ్బులు ఇస్తాము ఐదు లక్షలు ఇస్తే మీరు కట్టుకోండి అని అన్నరా అది కూడానండి అది కూడా అట ఇప్పుడు యాభై గజాలు లోపు ఉంటే ఇయరట యాభై గజాలు పైన ఉంటే ఇత్తరట అదేందండి ఇప్పుడు అందరికి యాబై గజాలు
అదే ఇది డబుల్ బెడ్రూమ్ది కాదు కదా అండి ఇది వేరే ఇల్లుల పథకం కదా ఇది
అదే అండి పాపం ముప్పై గజాలు ఇల్లున్న వాళ్ళు, ఆ నలభై గజాలు ఇల్లున్న వాళ్ళ పరిస్థితి ఏమైతదండి యాభై గజాలని చెప్పేసి అన్ని ఏం మాట్లాడతరో ఏందో అసలు అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నాం కదండి.
అది ఇల్లులు అంటే ప్లేసులు ఉన్నోళ్ళకి ఇల్లు కట్టిస్తామని ఇ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇత్తన్నోళ్లదయితే ఇగ అసలు మాటలేదు ముచ్చట్లేదు దాన్ని ముచ్చట అయితే అసలు అది కావాల్సింది అసలు ఇల్లు రెంట్లకి ఉండేటోళ్ళకి అది ఎంత ప్రాఫిట్ ఎ త లాభం దెల్సా వాటితోటి అది ఉన్నా కొంచెం వాళ్ళకి బెటర్ ఐతది కదండి
అవునండి అవునండి ఇగ వీళ్ళు ఏం చెతారో ఏందో అసలు ఏం అర్ధం కావట్లేదు
వేస్ట్ అసలు ఎందుకు కన్న పాతదాన తీసుకొచ్చిళ్ళో దినికి అన్ని నమ్మి గొర్ర్రా గొర్రోలెక్క అందరిని తీసుకొని ఒక్క దాంట్లో వడేసిండు కతం అయిపోయింది మళ్ళీ ఇంక ఎన్ని ఇయర్స్ దాక ఎన్ని ఇయర్స్ దాకా వీల్ ఏం ఇదే ప్రభుత్వం ఉంటదొ డెల్వదసలు
అవునండి అవునండి ఇగ ఏం చేద్దాం ఏ అగ్ ఇగ చూడాలి ఇం ఏం చేస్తరో ఇంకేం చేస్తరు
ఓకే అండి
ఓకే అండి